బావున్నానండీ మీరు బావున్నారా
ఏమి లేదండి ఖాళీగా కూర్చున్న తిన్న
ఉమ్ తిన్నార నాయిందాలోని
ఆ తిన్నానండి
ఉహు ఏమన్న రిసెంట్గా మూవీస్ ప్లాన్ ఏమన్నా వాళ్ళు తిన్నార అండి మీరు ఏమన్నా స్టోరీస్ కానీ ఏమన్నా మూవీస్ కానీ తీస్ ట్ గా చూసారా విన్నారా అంటున్నా
లేదు లేదయితే నేనెం మూవీస్ స్టోరీస్ వినలేదు మీరు ఏమన్నా చూసారా ఈ మధ్యలో
ఏమన్నా ఉన్నారా ఏంటి అని అడుగుతున్నా
హా అదే అండి నేను వినలేదు. మీరేమన్నా చూసార అని అడుగుతు
నేను రీసెంట్ గా ఒక మూవీ చూసాను పర్లేదు బానే ఉంది అంటే ఓకే ఒకసారి అల చూడచ్చు
అవునా
మలయాళంలో గూడా పెద్ద హీరో మూవి అట్లా కొంచెం నార్మల్గా తియ ఓవర్ గా తీసిండేమో అని అనిపించింది
ఆ ఏంటిదండి మూవీ కాన్సెప్ట్ ఏంటి
అంటే కొంచెం హరర్ ది అండి హారర్ స్టోరీ అంటే వాళ్ళ తాత వాళ్ళ ఆస్ స్తి కోసం వాళ్ళమనవడు తిరుగుతా ఉంటాడు సో వాళ్ళ తాత మంచోడు అని అందరు అనుకుంటారు కానీ యాక్చువల్లీ మెన్ తనే వాళ్ళ ఇంట్లో వాళ్లేవరికి తెలీదు తను మంచోడు అని ఇయ్ అనుకుంటరు వాళ్ళ దానికెమో కొంచెం మతి మరుపు ఉం వాళ్ళ తాత యెళ్ళిపోయినప్పటి నించి వదిలేసి కొంచం మతి మరుపనే జీ ఉంటుంది అట్లా అనేది నడుస్తూ ఉంటుంది అంటే ఆ మూవీ అంత చెప్పాలన్నా కూడా అంటే పర్ఫెక్ట్గా లేదు స్టోరీ అంత అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం అక్క నుంచి ఇక్కడికి అంటే కరెక్ట్గా అనిపియాలె చాలా వరకు కలరింగ్ అ బానే ఉంది బానే ఉందిగాని స్టోరీ బాగ తీయలేకపోయారేమో అనిపించింది
మట్ల
ఇంక హీరో మీద అభిమానంతో పోవడం తప్ప పెద్దగా ఏం లేదది
అంటే ఏమైనా చేంజెస్ జేస్తే ఆ స్టోరీ బాగుండేదని మీ ఒపినియన
మరి చాలా ఎలివేట్ చేసాడెమో అనిపిస్తది మరి ఓవర్ గా వాళ్ళ తాత కోసం ఎక్కడ దాకంటే మొత్తం దయ్యాలతో ఫైటింగ్ అన్న దాక పోతది స్టోరీ ఆ మొత్తాల తోటి ఫైటింగ్ లైక్ అట్ల అనిమల్స్ తో ఫైటింగ్ దయ్యాలతో ఫైటింగ్ దానికి దాంట్లో మళ్ళా త్రీ మెంబర్స్ హీరోయిన్స్ అది ఇంకా మరీ ఓవర్ అనిపించి
అంటే మీకు ఏ కంటెంట్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం లైక్ లవ్ స్టోరీస్ లేకపోతే హరర్ స్టోరీసా లేకపోతే
కాదండి బాగా నచ్చుతాయి బాగా ఇంట్రెస్ట్ హారర్ వాటి మీదనే కాకపోతే హారర్ది బాగుంట మేం మంటని చాలా వరకు మీరేమంటే
అంటే నాకు మూవీస్ ఏమి పెద్దగా చూడలేదు గాని నాకు ఒక రియల్ లైఫ్ స్టోరీ తెలుసు అది మా ఇంటి పక్కన అయ్యంది చెప్తా వింటారా
ఆ చె అది
హలో
ఆ చెప్పండి పర్లేదు వింటాను
మీరు గా గాడ్ బిలీవరా
ఆ నమ్ముతాను
ఆ హలో
ఆ నమ్ముతానండి
అ అహయితే ఈ ఇది దానికి సంబంధించిందే చును ఒక అతను బాగా మంత్రాలు చేస్తారన్నమాట
సో ఏంటి అంటే బ మీ మహతి హలో
చెప్పండి మీరేం చెప్తున్నా నవట్లే
మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ అవి ఇవి వస్తాయి అనమాట అయితే అతను ఏంటి అంటే ఒక ఊర్లో నుంచి వేరే ఊరికి పారిపోయి వస్తా ఓకే వచ్చేసి ఆ ఊర్లో ఉన్న ఒక అంటే అతనుకు ఒక కొడుకు కొడుకు చాలా మంచోడు ఆ భాల ల వచ్చేసి మంత్రాలు బాగా చేస్తాడు ఒకప్పుడు అంటే మన పాత పాతకాలపు లో పెళ్లి కొడుకుని డైరెక్ట్ పెళ్ళి కలవాడు కదా హ్మ్ వాళ్ళు ఆ ఏంటి అంటే ఆ పెళ్లి కూతురు చూసేది ఉండదు పెద్దలతోటి మాట్లాడుకుంటారు వెళ్తారు పెళ్లి చేేసుకొని వస్తారు కదా
హలో చెప్పండి మధ్యలో అగిపోతున్నారు
అయితే ఏమైదీ అనుకుంటే వాళ్ళ ఆల్రెడీ ఆ మనకి అప్పటికి త్రీ మ్యారేజెస్ అయింటాయండి సో ఏ హు అయితే కంప్లీట్ చేసుకుని ఉంటాడు మళ్ళీ ఏంటి అంటే వాళ్ళ కొడుకు కి సంబంధం చూస్తాంని అనేసి వెళ్ళసి ఏం చేస్తాడంటే ఈయన ఆ వాళ్ళ కొడుక్కి చూసిన సంబంధం ఆయన పెళ్లి చేసుకుంటాడు అనమాట చిన్నపిల్లలు చేసుకొని తీసుకొని వాడు తీసుకునీ వచ్చాక ఇలా వాళ్ళ కొడుకు ఏం చేస్తాడుని అంటే ఇంకా పిన్ని కదా పెళ్లి చేసుకున్నాక సో ఆయన బాగాస్ ఆమెని బాగా రక్స్పెక్ట్ చెటోడు ఆ మేము చాలా అంటే చాలా దైవ భక్తురాలం అన్నీ దేవుళ్ళని గోలిస్తది అన్ని దేవుళ్ళని చేస్తది ఒక పెద్ద ఒక రూమ్ కట్టుకొని అందులో అన్ని దేవుళ్ళు పెట్టుకొని ఆ ఆయన ఆమెను పూజ అంటే ఆమె దేవుళ్ళందరినీ పూజిస్తారు అనమాట అయితే ఈయనా హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన బాగా తాగొచ్చేసేసి కొడతా ఉండేది ఆమెని
ఓకే అంటే వీళ్ళ ఫాదరా
ఆ అదే ఫాదరు వాళ్ళ వైఫ్ ని ఆ చిన్న పిల్లని బాగా కొడతా ఉండేది సో ఈయన కో మ వచ్చి ఒక రోజు ఏం చేస్తాం డు అంటే కొడుకు ఆ కొడుతుంటే తోస్తాడు కొట్టొద్దు అట్లా ఇట్లా అని చిన్న గొడవల గొడవయి తోస్తే కింద పడి కాలు ఇరుగుతాయి అనమాట ఆయన మంచలో పడుతాడు మంచలో పడేసరికి ఇంకా ఆమె ఇంకా ఎక్కువ డివోటివ్ అయిపోయి మొత్తం ఇ దేవుళ్ళకే బాగా సేవ చేసుకుంటా ఉండేది
ఓకే హస్పిటల్ ఏం ఎలార
అంటే ఇంకా కాలు ఇరిగిపోయిందండి అది హాస్పిటల్ వెళ్లినా సెట్ అవ్వదు ఇది ఇప్పుడు కాదు కదా పాతకాలపు స్టోరీ కాబట్టి అప్పట్లో కట్లు కట్టేటోళ్ళు కాగాని కాలు అంత సెట్ అవ్వకపోయేది ఒకసారి ఇరిగితే ఎప్పుడుంటే ప్లేజ ఆ వీడియోస్ ఒకప్పుడు అక్కండకపోయేది కదా
అవున ఆ
సో ఏమైంది మధ్యలో ఇక అతనునికి పలా మంచానికి అయిపో పోయిండు రెండు కా కాలు ఇరడం వల్ల నడవడం రాకపోయేది సో ఈమె అన్ని దగ్గరుండి చూసుకునేది ఆ ఇంకా ఏంటి అంటే తను ఆ రూమ్ లో కట్టు ఉన్న దాంట్లో కుండలల్లో దేవుళ్ళకి రోజు తింటా అనేసేసి వచ్చిన దాంట్లో డబ్బులు వేస్తా ఉండేది ఆ
అ
డబ్బులు వేస్త ఉండేది డబ్బులు ఏ ఆ కుండలలా ఏసి ఏసి వేసేసి ఒక పెద్ద ఆ వాలెత్తు కుండల దాకా పేర్చింది అనమాట అన్నిట్లో ఆమెకి ముగ్గురు ఇద్దరు ముగ్గు ఇద్దరు కొడుకులు పుట్టిర్రన మాట ఓకే బంగారు లింగం కాయ ఎక్కడన్నా విన్నారా బంగారం తోటి ఒక ముప్పై తులాల వరకు లింగం కాయ చేసి పెట్టుండే ఆమ హలో
ఊహూ ది వింటున్నా వింటున్నా
బంగారపు లింగం కాయ చేసి పెట్టుండే అయితే ఏమైంది అంటే వాళ్ళ ఆ ఇంకా పెద్ద కొడుకు ఎవరనైతే సాధుకున్నాడో ఆయన బాగా రెస్పాన్సిబిలిటీగా చాలా అంటే తమ్ముళ్ళని బాగా చూసుకోవడం ఆ ఆయన పని చేసి డబ్బులు తీసుకొచ్చి ఆమెకివ్వడం అది ఇది చేసేది చిన్న కొడుకు రెండో కొడుకు బాగా తాగి తుందు వాళ్ళు ఏం చేస్తుదంటే ఉమ్ ఆ కుండలు చిన్న చిన్నగా ఎత్తుకుపోయి ఆ కుండలు బలగ్గొట్టుకొని ఆ వచ్చిన పైసల తోటి తాగి వచ్చేటోళ్ళు అనమాట అయితే ఏమైద్ది అంటే ఏదైతే బంగారం లింగం కాయ ఉంటదో ఆ ఇద్దరు కొడుకులు ఎవరు ఎత్తుకుపోతారో తెలిదు ఎత్తుకెళ్ళి అమ్మేసుకుంటారు అనమాట అమ్మేసుకున్నప్పుడు ఆమె ఒక ఏంటిది ఆ అది పోయినంక ఆమెకి కి చాలా బాధ అనిపిస్తుది అది చాల ఆ బాధనిపిచ్చి ఆమె ఒక శాపం ఇస్తది అనమాట ఏమని అంటే ఎవరైతే ఆ లింగంకాయ ఎత్తుకపోయి దాన్ని అమ్ముకొని పైసలు చేసుకొని తాగుతారు వాళ్ళకి ఎలాంటి మంచి జరగదు వాళ్ళింట్లో అందరూ ఏం బావుండరు అనేసేసేసి ఒక శాపం ఇస్తది అనమాట అట్లనే ఇంకా ఎవరి కి ఇళ్లలో తెలియదు కాబట్టి ఎవరేం పట్టిచ్చుకోరు కొంతకాలం గడిచినంక ఏమైద్ది అననంటే ఇంకా ఎవరైతే ఆ లింగంకాయ అమ్ము కున్నారో వాళ్ళు చాలా అంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లోళ్ళందరు కూడా ఎవరికీ పెళ్ళిళ్ళు సరిగ్గాగాక వేరే క్యాస్టోళ్ళ తోటి లేచిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నా కాని పిల్లలు పుట్టక ఇంకా ఏంటి అంటే వాళ్ళ కాస్టు అ ఆ వాళ్ళ కాస్ట్ లోనే చేసుకున్నా పిల్లలు పిల్లలున్నా ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉండేది
ఉమ్ అవును మరి గాడ్ ని నమ్మాలి కదా
కర అవుతా ఉండేది ఆ ఎవరైయితే తీసుకెళ్లారో అతను పాపం ఎట్లా అంటే కూరగాయలు అమ్ముకునేటోడు అనమాట కూరగాయలు అమ్ముకుని వాళ్ళింట వాళ్ళింట్లో వాళ్ళందరూ ఎల్లగొట్టిండ్రు ఆన్ని ఇంట్లో నుంచి ఎళ్లగొడితే ఒక బండ మీద రోజంతా కోత్ మి జు నూ మెంతికూర అమ్ముకొని వచ్చేసేసి చ్చి సాయంత్రం పూట ఆ బండ మీద పడుకునేట్టు ఒక రోజు ఏమైద్ది అంటే తను దోమలు గుడ్ ట్టకుంటా జట్టు బిల్ల పెట్టుకుంటది అనమాట ఆ జట్టు బిల్ల కాలి కాలి చద్దరు మొత్తం కాలిపోతది అతని ఒళ్ళు కూడా కాలిపో అది కూడా ఎవ్వరి కి తెలిదు అనమాట ఆ ముచ్చట ఒళ్ళుగాలిన ముచ్చట కూడా దా అది తను హాట్ ఉమ్మ్ హాస్పిటల్లో చూపిచ్చుకోకపోయేటోడు చూపిచ్చుకోకపోయేసరికి ఏమైంది ఆ వొళ్ళు కాలి కాలి కాలి కాలి అందులో పురుగులు పడి అది అయ్యి ఇది అయ్యి అతను అట్లే చనిపోతాడండి
గగాడ్ ని నమ్మాలి కదా అంత మూర్ఖంగా ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ అవి నేను కూడా కొన్ని చూసాను గాడ్ ని నమ్మకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం లాంటిది నేను కూడా కొన్ని స్టోరీస్ విన్నాను ఓ ఓకే అండి బాగుంది మీ స్టోరీ